హలో
హలో బావున్నారండి ఆ వినిపిస్తాంది అండి మీకు ఊ బాగున్నామండి మీరంతా బాగున్నారా ఇంట్లో వాళ్ళు అంతా బాగున్నారండి
ఆ అందరు బాగున్నారండి మీరు మీ ఇంట్లో వాళ్ళు అందరు పిల్లలు అందరు బాగున్నారా
అందరు బాగున్నారండి
హ ఏం చేస్తా ఉన్నారు
ఏం చేయలేదండి ఖాళీగ ఉన్నాం
ఉ
చిన్న పాపను ఉయాలుపుతా ఉన్నా
అవునాండి పడుకోలేదండి ఇంకా
కరెంటు పోయిందా కొంచెం లేచినట్లయితే ఊపుతున్నానండి
ఓకే ఓకే ఏం లేదండి ఊరికే చేసాను ఆ అంటే ఫొటోస్ చూస్తా ఉన్నానండి ముగ్గులు కనిపించినాయా సంక్రాంతి రోజు సంక్రాం సంక్రాంతి గుర్తొచ్చింది అందుకే మీరు గుర్తోచ్చారు కాల్ చేస్తానండి
అవునండి
సంక్రాంతి పండుగ అంటే ఇష్టం అండి నాకు చాలా
ఫస్ట్ ఏదంటే ముగ్గులండి నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టమ అండి కానీ అంతంత మాత్రమే వచ్చండి
ఎందుకండి మీరు కూడా బానే వేస్తారు
కానీ పోటీలకి బాగా మంచిగా వెళ్ళ కదండి నాకు ఈసారి ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేయ్యాలని అండి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని
అబ్బో మీ ఊర్లో పోటీలు పెడతారా అండి
ఈ పండగ పెట్టినారండి కానీ నేను పార్టిసిపేట్ చేయలేదు అందుకే చానా బాదేసింది
ఎందుకు ఎందుకు చేయలేదండి
ప్రైజ్ రాదేమో అనేసి పార్టిసిపేట్ చేయలేదండి
కాన్ని ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి కదా చేస్తే అలవాటు అవుతుంది
చేయాలండి కానీ బా మంచి చేసి ప్రైజ్ కొట్టాలని నాకు
అదా దానిలో ఏముందిలేండి ఇప్పటి నుంచి చ్చే నేర్చుకోండి అయితే
వచ్చు కద అండి బా మంచిగా
నా రాదండి నాక అంతా ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ కోటే అంత టాలెంట్ ఆ ముగ్గులలో లేదండి నాకు
అ
నేను చిన్న
నేను చిన్నప్పుడు చేసానుండి ఈ మధ్య కాలంలో చిప్పుడుకూ లో ఉా
ఆ చిన్నప్పుడు బాగా వేస్తా నేను
మీ ఊర్లో అట్ల ముగ్గులు పోటీలు ఏం పెట్టరా అండి
మ్మ్ అప్పుడు అయితే అదే కొన్ని డేస్ బ్యాక్ చిన్నప్పుడుయితే పెడతా ఉండీ ఇప్పుడు ఈ ఇయర్ కానీ ఈ ఇయర్ అంటున్నా ఆ ఇయర్ లాస్ట్ ఇయర్ అట్లంతే ఏం పెట్ంది దగ్గరలో మా ఊరికి దగ్గరలో పెట్టినారండి మా ఊర్లో పెట్టలేదు
అవునులేండి
మా ఊ చు వాళ్ళు కూడా పోయి అక్కడ పార్టిసిపేట్ చేస్తునారండి కొంతమంది
చ్చు కదండి పార్టిసిపేట్ మీరు కూడా బాగా చేస్త వేస్తారు కదా ముగ్గులు
నాకు తెలిదండి తర్వాత తెలిసింది మా ఫ్రెండ్ కలిసినప్పుడు చెప్
ఆహా ఈసారి క ఖచ్చితంగా చేయండి పార్టిసిపేట్ మీరు బాగా వేస్తారు
ఎవరండి నేనా నా మీద మీకున్నంత నమ్మకం నా లేదండి
అండి మీ మీద మీరు బాగా వేస్తరని ముగ్గులు
అదే అప్పు అప్పుడు అండి ఇప్పుడు గ్రిప్ వెళ్ళిపోయింది, అంత అంతా లేదు హ్మ్ జస్ట్ ఏదో ఇంటి వరకు ఇంటి ముందు వరకు వేయగలను చిన్న చిన్నవి అంతే మీరే వేయండి నేర్చుకోండి ఎలాగో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు
అప్పుడైతే మా ఊర్లో వళ్ళం అంత ఏం శ్రావని ఏమ్మా నువ్ వేయలేదా నువ్ వేయలేదా అంటున్నారండి అందరూ
చూడండి వాళ్ళకి చాలా నమ్మకం ఉంది మీ మీద మీక్ లేదు
వెయిపో ముగ్గులు బాగా వేస్తావు వెయిపో అంటున్నారు కానీ నాకే నా మీద నాకే నమ్మకం లేక వేయలేదండి.
జస్ట్ పార్టిసిపేట్ అన్నా చేయాల్సింది.
హ్మ్
ఏం కాదులెండి ఇసారి చేయండి. హు మా ఊర్లో మా ఊర్లో సంక్రాంతి కిఅయితే మేమ్ నైట్ నుంచే స్టార్ట్ చేస్తారండి మా ఊర్లో వాళ్ళందరూ ముగ్గు వేయడం ఆ ఒక టెన్ కి స్టార్ట్ చేస్తారు అదంత అయి లీవెన్ టు ట్వెల్వ్ ఆ వన్ ఓ క్లాక్ అట్లా అవుతది ఇంకా హహ్ ఆ అంటే ఇంకా పక్కింటోళ్ళు మాది అందరు అ అందరి వేసి ఇంకా ఏం చేస్తామంటే అన్ని ఒక రౌండ్ మా కాల నీ వాళ్ళందరు చూసుకుంటా పోతాం ఏమన్నా హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తామండి
మేమైతే అలా ఏం లేదండి నేనైతే ఇంక నైటు అం తా అలుకేసి నైట్ మ్ మార్నింగే వేసేస్తానండి అంతే హ హ
ఓహో హ్మ్ ఇక్కడ
ఇక్కడ అట్లా కాదు మేము ఇక్కడ అట్ల చేస్తారండి హ్మ్ ఇక్కడ నైట్ నుంచే స్టార్ట్ చేస్తారు ఇ ఇక్కడ కూడా చేస్తారు కానీ నేను తొందరగా పడుకొనేస్తానండి చి చిన్న పిల్లలు ఉం టారు కదా
హా అవునులేండి.
హ్మ్
ఇంకా మాది కొంచెం బజార్ అండి అంటే నైట్ టైమ్స్ ఏమైనా వెహికల్స్ అట్లా పోతాయి కదా ఏం చేస్తారంటే అన్ని ముగ్గు చుట్టూరాళ్ళు పెడతారండి ప్రతి ఒక్కరు ఆ రోజు మాత్రం ఇంకా ముగ్గు మార్నింగ్ చెడిపోకుండా ఉండాలి
అవునవునులేండి పెద్ద కథే కదండి
ఆ అందరు అట్లా పెడతారు బాగుంటది పాపం ఆ బస్సులు బస్సులు కాదు అదే ఆ లారీ వాళ్ళు అట్లా వాళ్ళంతా ఇం ఎట్లా పోతారు అట్లా ఇట్లా తిప్పు తిప్పుకుంటా
ఉ అవునండి ఇంక అంతే కదండి మీరు చేసే పనులకి ఇవాళ ఇట్లా అట్లా అడ్జస్ట్ అయిపోవాలా కదండి
ఆ ఉ ఇంకా ఆ రోజు సంక్రాంతికి ఇంకా ఇంటి కి అల్లుల్లు అట్లా వస్తారు కదండి
అల్లుల్లు వస్తారు మరీ ఒకటి గుర్తుందండి మీకు ఆ వస్తుది కదండడి గంగేద్దు అని
ఆ గంగిరెద్దు అవునండి గంగిరెద్దుకి హా
బాగా మంచిగా అలంకరించుకుని గంగిరెద్దుని ఇంటి దగ్గరకి వచ్చి ఏమన్నా చేసింటే పెట్టడము
ఆ గుర్తుందండి ఎందుకు లేదు మేల మూపు తర్ కదా
ఆ మేళ మూపుతారండి గంగిరద్దుతో పాటు ఒక మనిషి వస్ వస్తాడు కదండి
ఆ అవునవును గుర్తుందండి ధాన్యం మన ఇంట్లో ధాన్యం కానీ అట్లా పెడతాం
గంగిరెద్దుని బా మంచిగా అలంకరిస్తారు కదండి మన్ చే అలకరించుకొని ఎంత బా వస్
ఉ అవునండి గుర్తుంది
ఇంకా గాలిపటాలు కూడా ఎగిరేస్తామండి అవునండి గాలిపటాలు సూపర్గా ఉంటది అదొక ఎంజాయ్మెంట్ అవునండి
ఈ సారి అయితే మా పాపకి చిన్న పాపకి తెచ్చినామండి దాన్ని ఎగిరేక ముందునే చింపేసింది ఈసారి అయితే మా మా అక్క కూతురు ఉందిలే ఓ చిన్న బాబా పాప కొనిచ్చుకుంది గాలిపట్టం ఆ దాన్ని ఎగిరేకముందే చి చింపేసిందండి ఆ పాప అయ్యో మరి మరి వేరే తీసు
మరి వేరే తీసుకొచ్చుకొని ఎగిరేసినామండి ఉ అల్లరి పిల్లలు కదండి
ఆ అల్లరి పిల్ల చానా అల్లరి పిల్ల చిచ్చరి పిడుగు
అయ్యో ఎన్ని తట్టాలు పేర్లు పెట్టేశారండి
ఓక్ పేరు సరిపోదులేండి అ పాప కి హు హ్మ్ ఇ
ఇంకా సంక్రాంతికి కోడి పందాలు పెడ్తారు కదండి అవునవునండి పెడతారండి అప్పుడు అంతా ఊరంతా వచ్చి
ఆ
అంతా ఇంత బాగా చేస్తారు కదండీ ఊరంతా సందడి సందడిగా మనుషులు ఆ
చాలా బాగుంటది ఇంకా అక్కడ వేరే మా మన ఊర్లో కన్నా వేరే చోట, మా మా పక్కన ఊర్లు అండి. మా పక్క ఊర్లో ఇంకా బాగా చేస్త. రు మా ఊర్లో అన్న అంత పట్టించుకోరు. ఊ మీస్
మా సైడ్ కూడా పెట్టారండి మా ఊర్లో ఏం పెట్ట రు గ మా ఊర పక్క అక్కని ఏమన్నా పెడతారేమో నాకు ఐడియా లేదు. మా ఊర్లో అయితే పెట్టరండి. ఉ
ముగ్గుల పోటీ పెట్
ఆ ముగుల్ పే ముగుల్ పోట్ ఇది కూడా ఈ రీసెంట్గా ఈ వన్ ఇయర్ పెట్టినారండి. ఈ ఇయరు
ఆ ప్రైజెస్ ఏం ఏమిచ్చారండి మళ్ళీ
ప్రైజెస్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ మిక్సీ అండి.
పో అ బాగిచ్చారు.
ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చేసి నాకు అంత ఐడియా గుర్తు లేదండి నాకి ఫ్యాన్ అండి ఫ్యాను టేబుల్ ఫ్యాను
హా
ఆ గుర్తొచ్చింది. టేబుల్ ఫ్యాన్ మళ్ళీ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఐరన్ బాక్సు.
ఆ బాగా ఇచ్చారండి.
అవునండి. మళ్ళీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ శారీస్ ఇచ్చారండి. అంటే ఎవరు డిసప్పాయింటెడ్ కాకుండా. మాకు ప్రైజ్ రాలేదు అని అనుకోకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి శారీస్ ఇచ్చారండి తెలుసా అండి చిన్న పిల్లోళ్ళుగుడా చిన్న పిల్లలు కూడా పాటిస్త పెట్ చేసారండి
అయ్యో గ్రేట్
ఉ అంటే ఊరందరూ ఉ అ పంచాయతీ వాళ్ళు ఇచ్చారండి సర్పంచు
అ ఓకే
ఆ వేరే వేరే ఊరు వాళ్ళు వచ్చి జ వేరే పక్క ఇంకా ఊరుంటుంది కదండడి
ఆ
ఆ ఊరి హెడ్ మాస్టరు టీచర్స్ ఉంటారు కదా వాళ్ళ చేతుల మీదుగా ప్రైజెస్ వచ్చారు వాళ్ళ వాళ్ళే వరు మంచిగా వేసారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ డిసైడ్ చేసి వాళ్ళ చేతుల మీందుగా ఇచ్చారు టీచర్సు
ఓకే ఓకే అండి అర్థమైంది నెక్స్ట్ టైమ్ మీరు గూడా పార్టిసిపేట్ చేయండి అ
అవునండి చేయాలండి
ఆ ఓకే అండి బాయ్ మరి
ఏండి